ఆ
హలో
ఎలా ఉన్నారు
ఆ బాగున్నా మండి మీరు బాగున్నారా
ఆ బాగున్నాను
ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి చాలా రోజులయిందని కాల్ చేసాను మాట్లాడదామని,
ఓకే
ఉ
ఆ మీరు కూడా ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళ అందరిని అడిగానని చెప్పండి.
ఆ తప్పుకున్నా ఆడుతను ఆలోచకనండి. ఏం చేస్తున్నండి. ఏం చేస్తున్నారు.
ఫుడ్ తింటున్నానండి.
ఏం కర్రీ చేసు కున్నరు.
ఆ ఈ రోజు కర్రీ వచ్చి, ఇది కాకరకాయ అండి.
కాకరకజ ఈ రోజ అండి.
అవునండి.
మీ వైఫ్ ఏం చేస్తున్నారు.
మా వైఫ్ వాళ్ళు తింటున్నారు.
ఫ్రీగానే ఉన్నాను మాట్లాడండి.
ఉ
తినేసం అండి అల్ ఆల్మోస్ట్ అయిపోయింది.
హు సర్లే తినేయి తినండి.
హు అవునండి మీ మీరు ఉన్నది రెంట్ హౌస్ లోనా ఓన్ హౌస్ లోనా. హా ఓకే అ బాడికి ఏ మాత్రం ఉండదు. చ్చో
బాడీలు అయితే ఎక్కువ ఈ మధ్యకాలంలో ఎక్కువ ఎక్కువ చేస్తున్నారు రండి వన్ ఇయర్ అయితే సార్ ఒక థౌజండ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా.
ఆ హు హు
స అదేంది ఇంట్లో. ఆ రెంట్ హౌస్ కదా.
ఉం ఆ
హలో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
హు అదేరా
ఐదు వేలు నాలుగున్నర వేయి ఇలా ఉంటాయండి ఐదు వేలు అట్ట
ఓకేనండి పార్లే మరి ఆ కష్టం కదా అంత అంత రెంట్లుంటే
కష్టమేనండి ఇంకా ఎడ దొరకట్లేదండి ఆడ పోయిన అదే చెప్తా ఉంటారు యాడ చోట ఉండాల కదండి
సో ఓకే ఏమన్నా ఎన్నా ఎం వేరే హైడర్ బా వట్ బెంగళూరు అలాగ ఏమన్నా వెళ్ళారండి
లేదండి ఆ నేను వెళ్ళానండి ఒకసారి అయితే ఆ మా ఆంటీ వాళ్ళతో పాటీ వెళ్ళాను ఇక్కడ చార్మినార్ దగ్గరకయితే వెళ్ళానండి
ఉ మేము కూడా ఒకసారి హైదరాబాద్ వెళ్ళన్నాము అందుకడిగ
ఆ వెళ్ళామండి అక్కడైతే చాలా బాగుంది బిల్డింగ్లుయితే బలే అఅదేనండి చార్మినార్కి వెళ్ళము
ఆ
తర్వాతొచ్చి అదే కొన్ని పేర్లు నాకు రావట్లేదుని మర్చిపోయాను
ఓకేనండి
చార్మినార్ లో డ్రస్సెస్ బాగుంటాయని చెప్పి మా ఆంటి వెళ్తడుకని వెళ్తే అక్కడికి వె మ అలా టూర్ లాగా వెళ్లి అన్ని చూసి
మేము టూరిస్ట్ లాగా వెళ్ళామండి అక్కడ రూమ్ తీసుకున్నాము ఆ అక్కడ ఉండేసి తర్వాత వచ్చి మేము చార్మనారు వెళ్ళాము ట్ ది సేమ్ టైమ్ మళ్ళ మరుసటి రోజు మేము హుసేన్ సాగరు బుద్ధుడు ట్యాంక్ బండ్ ఆ తర్వా
మేమైతే అవన్నీ వెళ్లేదండి ఓన్లీ చార్మినార్ వరకే వెళ్ళాము మళ్ళా అది ఫుల్లు ఎండగ ఉండింది అప్పుడు సో అందుకే తొందర తొందరగా అంటే షాపింగ్ చేస్కొని వచ్చేసినము.
ఆంధ్రాలో అమరావ ఆ ఓకే
అవన్నీ కూడా చూసుంటే బాగుం అనిపించిందండి కానీ అంత టైం లేదు వచ్చేసినం ఈ సారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే చూద్దాం అనుకొ కొంటున్నమండి
ఓకేనండి మరి ఆంధ్రాలో అమరావతి అవేమ న్నా చూసారా
అహ లేదండి అంత వెళ్ళేదండి
ఆ అన్నీ వైజాగ్ అమరావత్ దగ్గరికి వెళ్ళలేక టైమ్ కుదర్లేదు హడావిడికి వెళ్ళాను వచ్చేసాను.
మ్ హ్ అయితే మీరు బాగా తిరుగుతారైయితే టూర్ల కట్ట కదండి టూర్లి కళంత్ టూర్లి తర
ఆ వెళ్తూ ఉంటామంటే లో కల్లో ఉన్న టెంపుల్స్ కాని తర్వాత ఏదైనా ప్లేసెస్సు ఏమైనా ఉంటే వెళ్తూ ఉంటాం ఫ్యామిలీతో పాటు సరదాగా అలాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అది కూడా స వీకెండ్స్లో మాత్రమే
ఓకే అండి మా వీకెండ్స్ వెళ్ళడం కొంచెం జాలీగా ఉంటుంది పీస్ఫుల్గా మైండ్ రిలాక్స్గా ఉంటుంది కదండి. అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉండాల్ నండి
అప్పుడప్పుడు మూవీస్ కూడా వెళ్తూ ఉంటాం మంచి సినిమా ఏదైనా రిలీజ్ జైనా
మీకిష్టమైన హీరో ఎవరండి?
ఇష్టమైన హీరో అంటే ఏమి లేదండి నాకు స్టోరీ బాగుండాలె గానీ ఆ ఆ టైప్ ఆఫ్ హీరోలు ఓకే అత ఆ సినిమాలు చూస్తూ ఉంటానండి.
కొంచమైనా ఇష్టం కొంచం కొం కొంచమైనా ఇష్ట ఇష్టమైన హీరో గానీ హీరోయిన్ గాని ఎవరు లేర అండి
ఆ లేరండి అందరూ ఇష్టమే ఆ అట్ ది సేమ్ టైమ్ సినిమా బాగుం అట అన్ని సినిమాలు చూస్తానండి
ఉ ఉహ్ అట్లాన అయితే
అవునండి
ఉ నేనైతే విజయదేవరకొండ రష్మికా వాల్ల మ్యా రేజ్ అయింది గద
అవునండి
ఫ్యాన్ అయిపోయానండి నేను
అవునండి వాళ్ళు ఏంది ఫోటోలు కూడా బయట పెట్టలేదు మరి
అవునండి కానీ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు మామూలుగా ట్రెడిషనల్ గా చేసుకు ఉంటారు కదా మహారాజు అలా వాళ్ళు మామూలుగా ముందు పాత వాళ్ళు చేసుకుంటారు పురాతన కాలం అంటే పాత వాళ్ళు ఉంటే అట్టు కాదు ఎలా చెప్పాల నాకు అర్థం కా వట్లేదు ఒక దేవత దేవుడు ఎలా ముందు పెళ్లి చేసుకుంటారు అదే విధంగా వాళ్ళు పద్ద్దతిగా చేసుకో ఆ పద్ధతిగా చేసుకున్నారు అది నాకు చాలా బాగా నచ్చింది
అవునండి నేను కూడా ఎస్పెషలీ దాన్ని అప్ప్రెషట్ చేశానండి ఇంకొకటి ఇంకొకటి కూడా విన్నాను విజయ్ దేవర కొండ పెళ్లితో పాటు కొన్ని సేవా కార్యక్రమాలు కూడా పెళ్ళిళ్లో ఆ దాంట్లో చేశారని విన్నాను
అవునండి అది ఎందుకంటే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలు వీళ్ళంతా ఉంటారు కదా వాళ్ళకి అద ఎగ్జామ్స్ లో ఫస్ట్ సెకండ్ వచ్చి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్స్ వాళ్ళు ఇవ్వడం అనేది జరిగిందండి అట్లా నలభై నాలుగు గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు చెప్పడం జరిగిందండి అది ఎంత గొప్ప విషయం అండి నాకు తెలిసి మంచి మనసు ఉండే
దేవాలయాల్లో స్వీట్లు కూడా ఇగో పంచారు ఇరవై ఏడు దేవాలయాలని విన్నాను
వాళ్ళకి వివాహమైన వేళ విషయం ప్రతి ఒక మంచి పని మంచి కార్యక క్రమాలు చేస్తున్నారండి చానా హ్యాపీగా ఉండింది వాళ్ళని చూసినప్పుడు
మంచిదండి ఆ విధంగా చేసుకోవడం ఆన్ టే మరి అందరికీ సాధ్యం కాదు కొంతమంది గొప్పగా ఆలోచించాలి కాని మన
అవునండి కాలంటే గొప్ప మనసు కూడా ఉండాలండి ప్ర తొక్కరికి అంటే స్వార్థం మన కొంతమం చాలా మందికి స్వార్థం అవుతుంది కదండి వాళ్ళకి ఎందుకు ఇచ్చేది మనమే పెట్టుకుందాం వాళ్ళకి ఎందుకు ఇది అనే ఇది మనమే చేసుకుందాం ఇటువంటి స్వార్థం వల్ల ఎవరు చాలా మంది మనుషులు మోపున పోవట్లేదండి కానీ కొంతమంది కల్మషం లేకుండా ఉంటారండి అలాంటి వాళ్ళు చాలా బాగా అనిపిస్తారు నాకు వాళ్ళనీ చూస్తే
అవునండి కల్మాషం లేకుండా ఉం టనే సమాజానికి కూడా మంచిది
ఉ
మరి వారు ఆ ఇంకాండి
ది వాలా లా నక్ మన కూడా ఇన్స్పై ఇన్స్పైర్ అవ్వాలం పిస్తుందండి
అవునండి రవాల ఓన్లీ మ్యారేజే కాదు కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చెయాలండి పది మందికి మ్యారేజ్ లో ఖర్చు పెడితే అది ఒక్కటే అక్కడ ఉండే బంధువులు మాత్రమే తింటారు అదే బయట వాళ్ళు కూడా పెడితే వాళ్ళు కూడా ఆ ఆనందిస్తారు కదండి
ట్రూ
హెల్పింగ్ నే చర్ ఏంటండీ
ట్రస్ట్
చెప్పండి
ట్రస్ట్
ట్రస్ట్ అవునండి ఒక చారిటబుల్ ట్రస్ట్ ని మా ఫ్రెండ్స్ వాళ్ళంతా పెట్టారండి ఒక్కొక్క ఈచ్ మెంబర్ నుంచి మూడు వందల రూపాయల కాంట్రిబ్యూషన్ ఎవ్రీ మంత్ తీసుకుంటుంది టారు వాళ్ళు కొన్ని సేవ అవునండి కొన్ని సేవా కార్య క్రమాలు ఏమంటే అనాథలకి స్కాలర్షిప్లు ఇవ్వడం చదివించడం తర్వాత వికలాంగులకి చైర్లు అలాంటివి ఇవ్వడం ఎండాకాలంలో వాటర్ ట్యాంకు అలాంటివి ఇగ చలివేంద్రం అలాంటివి ఏర్పాటు చేయడం కొన్ని కొన్ని టేస్ట్ ల్లో పిల్లలు కి అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి బుక్స్ పలకలు
మీరు వెళ్తార అండి పంచడానికి ఏ
అవునండి నేను కూడా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నానండి
మ్మ్ హ్హ్ ఎంతో గొప్ప పని చేస్తున్నారండి మీరు ఏ విషయం నైనా దేవుడు మంచిగా చూస్తాడండి అటు కల్మషం లేకుండా ఓకరికి ఇస్తే మీకు పది రేట్లు
అవునండి చేయాలండి ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమాలు చేయాలండి కేవలం మనం తినడమే కాదు ఇతరులకు కూడా కొద్దిగా పెట్టాలండి
నాకు అలా పెట్టాలనిపిస్తుంది కానీ నా స్థితి నా ఆర్థిక స్థితి అంత బాలేదండి ఇగ అందుకు
ఆ అది పర్లేదండి ఆ ఆ అదేనండి ఇక ఆర్థిక స్తోమత లేనప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారు
మ్మ్ అందువల్ల అనుకూరించగలరు పోవడం వల్ల నేను చేయలేకపోతున్నానండి కానీ ఒక ఫ్యూచర్ లో నేను గాని బాగుంటే పది మందికి అన్నం పెడతానండి
మ్మ్ తప్పకుండా చేయండి హెల్పింగ్ నేచర్ ఉండాలండి తప్ప కుండా మీరు హెల్ప్ చేయాలి
మ్మ్ మా ఆయన కూడా చదువుకుంటున్నారు నేను ఇంట్లోనే ఉంటున్నాను ఇల్లు కొంచం గడప్ కావాలంటే కొంచెం ఇబ్బంది అండి సో మా ఆయనకి ఏమైనా జాబ్ వస్తే ఆ జాబ్ అవునండి అదే మా ఆయన కి జాబ్ వచ్చేంత వరకు మాకు కొన్ని కష్టాలు ఉన్నాయండి ఈ మధ్య మా ఆయనకి జాబ్ వస్తే ఆ కష్టాలన్ని తీరిపోతే అప్పుడు చూద్దామని అనుకు మా ఆయన సి ఏ, సి ఎం ఏ చదువుకుంటు ఉన్నారండి.
హు ఉమ్ ఈ ఓకే మంచి విషయం అండి.
హు ఉమ్
మరి ఎప్పుడు ఎగ్జామ్
ఎగ్జామ్స్ జూన్ లో అని చెప్పారు మా వారు.
హు
ఉమ్ అలా ఎగ్జామ్ కానీ పాస్ అయిపోతే, ఒక మంచి జాబ్ వస్తే చాలండి మా ఆయనకి నేను అదే కోరుకుంటున్నాను. మా ఆయన్ని ఒక మంచి స్థాయిలో ఉండా మా ఆయన ఒక మంచి స్థాయిలో ఉండాలని కోరు కుంటున్నానండి
అవునండి కోరుకోవడం మంచిదే. మరి సరేనండి తర్వాత మళ్ళీ మాట్లాడదాం కొద్దిగా
ఆ సరేనండి సరేలేండి
ఆ సరేనండి మళ్ళీ
ఉంటాన్ బాయ్ అండి
ఆ ఓకే అండి
హు ఉమ్ సరేనండి ఓకేనండి